హలో
హాయి అక్క బాగున్నావా
ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా
మ్మ్ బాగున్నక్క ఏం చేస్తున్నారు
పైన కూర్చోని ఉన్నాను వర్షం పడేతటు ఉంది
మ్మ్ అవును మాకు కూడా అలానే ఉంది
హ్మ్ నిన్న మొన్న నిన్న మొన్న పడిందా
ఆ మాకు వారం నుండి పడుతునే ఉంది కరే వాన వాన పడుతుంది కరెంట్ పోతుంది
ఆ నిన్న మాకి ఫుల్ వర్షము కరెంట్ వస్తుంది పోతుంది నిన్న పడింది మళ్ళ ముందు గ్యాప్ ఇచ్చి ఆ ముందు రోజు
ఉమ్ మాకు అట్లనే వారం నుండి పడతానే ఉంది అవునా
నేను ఆఫీసుకి పోయి కరెక్ట్ ఇంట్లోకడుగు పెట్టిన్నాను ఇంట్లో కడుగు పెట్టిన టూ మినిట్స్ కి స్టార్ట్ అయిపోయింది వర్షము లేట్గా వచ్చేసినింటేన్ అ తడిచిపోతాంటే నిన్న
ఆహ
అంటే సడన్ గా వచ్చేసింది చిన్న పన్నట్లు కూడా ఏం హిట్ లే దు మేఘాలు ఉనిండా చిన్న చిన్న స్టార్ట్ అయితుంది కదా
మూడం వచ్చేసింది తర్వాత ఇంగ ఒకేసారి సడన్గా పడసింది ఇంగా పెద్దగా వాన ఏముంటే గాలి ఎక్కువ పెడుతుందా వానాట్లానే పెడుతుంది ఊరు ములు ఉరమడము కరెంట్ లేకపోవడం ఎ ట్రావెల్ చేసే వాళ్ళయితే కొంచెం జాగ్రత్తగా పోవాలింకా
అవును నేను ఎటు పోవాల్లో ఆఫీస్ కి నాకు అర్థమే అయితాం లేదు ర్షం పడితే ఈ నైట్ పడుకోకుండా మార్నింగ్ పడితే కొంచెం బాగుంటుంది రోడ్ పోయేకి వచ్చేకి లేదా అంటే తాముడు నడుచుకుంటూ పోవాలా బైక్ పోవాలన్నా గాని ఇబ్బందే కష్టం అయితుంది
ఏమంటే వాన ఇప్పుడున్న వానాల కాలం కాబట్టి కరెంట్ సరిగ్గా ఉండదా పో గాలి అందుకు కు పెడుతుందా ఇంకా గాలి వా నా ఓకే సారి వస్తది ఇంగా అప్పుగా
నిన్ నిన్ నిన్న వర్షం పడింది ఈ రోజు ఆ హీట్ నిన్న కంటే ఎక్కువుంది
వానవున్నా పర్వాలేదు కానీ గాలి ఎక్కువ పెడ్ తెనా ఏటన్నా చెట్లు ఇట్లా ఉంటాయి కదా రోడ్డు మీద పడిపోవడం ఇట్లా ఉంటాయి ఏదన్న పొలాల్లో అందుకు రైతులకు కూడా నష్టమే జరుగుతది
ఆ ఆ గాలికి పంట లాస్ట్ స్టేజ్ కస్తుంది కదా ఆ టైం
ట్లు చిన్న చెట్లు ఇట్లా ఉంటాయి నిమ్మ చెట్లు చిన చెట్లు ఇట్లా ఏటన్నా పండ్లు చెట్లు అందుకుంటాయి కదా ఇవి కూడా ఎక్కువ ఉండలేవు అ వి చన్నల ఏళ్ళ నుండి ఉంటాయి కాబట్టి చెట్లు
అవును
పెద్దగై ఉంటాయా అవి గాలి ఎక్కువగా ఉండటం వల్ల వేర్ల కాడికి కింద పడిపోతాయి చెట్లు వాళ్ళకు నష్టం జరుగుతది అప్పుడు చూడం
వర్షం పడేదు ఒక రకంగా మేలైతే ఇంకో రకంగా నష్టం
వర్షం పడ్నా ఎట్లా ఒకట్లా ఉండొచ్చు గానీ ఇట్లా గాలికి పెట్టి పంట దెబ్బ తినడంము ఇట్లా ఉంటేనా నష్టం జరుగుతది. తీరా వచ్చే, వచ్చే చేతికోచ్చే టైమ్ లో ఇట్లా జరుగుతది.
చానా ఇబ్బంది రైతుల్ కి. మాట్లా అయితే వేరే పనులు చేస్తున్నార్ కా . టి ఉండొచ్చు. వాళ్ళకి అదే జీవనం కాబట్టి చాలా నష్టం.
ఉమ్మ్ ఇది కాకపోతే ఇంగోటి అనుకుంటే, ఆ తర్వాత అందరు అట్లా అనే అనుకుంటే తినేదానికి, తిండి గుడా ఉండదు.
అవును, అయిన ఇప్పుడు అగ్రికల్చ్ రాల్ ల్యాండ్ గుడా అంతా వెళ్ళిపోతా ఉందిలే. అంద్రూ పంట సరిగ్గా రాక్ కా, చానా మంది అమ్మేసుకుంటున్నారు.
ఉహు ఇట్లా నష్టాలు జరుగుతుంటే ఏం చేస్తారు వాళ్ళు, ఎన్, ఎన్ ఎంతకాలం అంటే చూస్త్ తారు. కానీ ఏమంటే ఇంకా చేసే వాళ్ళు గుడా చేయకుండా ఉంటే, ఇంగా తినే తిండి గుడా ఇంగా కలుషితం అయిపోయినట్టు. అన్ని పేక్ వచ్చాయి ఇప్
ఇప్పుడు సగం ఓచ్చేసింది, ప్రోడక్ట్స్ అంతా గుడా ఇప్పుడు సగం వచ్చేసింది అంతా. ఆ ఫుడ్ తిని, మనకి హెల్త్ ఇష్యూస్ చానా అయిపోతంది.
పుట్లో, ఇట్లా లేవ్ కదా.
ఒకప్పుడు సిక్స్టీ, సెవెంటీ ఇయర్స్ ఓచ్చునయి ఎంతో స్ట్రాంగ్ గా ఉంటంది. ఇప్పుడు థర్టీ, ఫార్ టీ ఇయర్స్ కే ఏజ్ అయిపోయినట్లు అయిపోతాంది. ఎనర్జీ ఉండేద్ లేదు బాడీలో ఈ ఫుడ్ తిని.
ఉమ్మ్
పల్లెల్లో అన్నా ఏదో ఒకటి దొరుకుతుంది ఫ్రెష్గా, టౌన్ స్ లోను, సిటీస్ లో అది కూడా ఉండంలేదు.
హుమ్మ్
కనిపించేది, ఫ్రెష్ గా కనిపిస్తుంది బాగా కంటికి.
కానీ డబ్బు పెట్టి తీసుకోవాలా అది, ఎట్లా చేస్తారో, ఏం చేస్తారో కూడా తెలిదు మనకు.
అవును.
మనం అయితే మనం ఒకలా చేస్తాము. అక్కడ వాళ్ళు అలా చేయరు కదా. ఆళ్ళు ఎంత మందికి చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఏం వాడుతున్నారు దాంతోకి ఏం చేస్తారు మనకు. టేస్ట్ చూస్తే సరిపోదు గదా మనకు, ఆరోగ్యం గుడా చూసుకోవాలి.
వెజిటెబుల్స్ అన్ని, తీసుకొని చేసేది గుడా తక్ క్కువ సిటీల్లో, టౌన్స్ లో, బయట్ తినేది ఎక్కువ. మీ ఇంట్లో చేసుకుంటేనే అంత మాత్రం, ఆ కూరగాయలు అవి తీస్ కొని, అక్కడుండే వాట్ వాతావరణానికి, బయట చేసిండిది ఇంకా దారుణం ఉంటుంది. సరిగ్ చేస్త్ లేదు వాళ్ళు.
ఉమ్
ఎన్, ఎంత బాగా డబ్బు వస్తాన్నా గుడా, హెల్త్ మాత్రం చాలా డ్యామేజ్ అయిపోతుంది.
ఉమ్
సేఫ్టీ ఉండేద్ లేదు.
ఇప్పుడు చేసే వాళ్ళు గుడా, పం చేయడం మానేస్తే తిన్ నేదానికి గుడా అన్ని కల్తీ అయిపోతాయి. ఇంకా, ఆ ఇంగా చేయలేరని మానుకున్నారంటేనా.
అన్నిట్లోనే డెవలప్మెంట్ పోతా ఉండాల ఇప్ ఆ ఇప్ ఇప్పుడు వ్యవసాయం దాంట్లో డెవలప్మెంట్ తగ్గుతా ఉంది ఇండస్ట్ టీ దాంట్లోనూ సర్వీస్ దాంట్లోను డెవలప్మెంట్ పెరుగుతా ఉంది దీనిలో పెరిగినట్లే ఆ వ్యవసాయమ్ లో కూడా డెవలప్మెంట్ పెరిగి వచ్చింది అంటే ఇన్ని రోజులు మనకి హెల్దీగా ఎట్లా దొరుకుతాయో ఇప్పుడు కూడా మనం అది చేసుకోవచ్చు కానీ దాన్ని పట్టించుకుంటాను లేదు ఎక్కువ
గవర్నమెంట్ పట్టించుకోవడంఓ ఓన్లీ నష్టపరిహారంగా వస్త స్తామంటే ఎట్లా కొంచెం పట్టించుకొని ఇస్తే ఇస్తేనా హ్మ్మ్ వాళ్ళకు తగ్గట్టు, అంటే రేట్లు పంటకు తగ్గట్టు రేట్లు రావడము ఇట్ అట్లా ఉన్నా గాని వాళ్ళు ఒక నమ్మకంతో చేయగలరు పంటలు పండించడం అట్లా హ్మ్ రేట్లు తక్కువనే ఉండి పంట నష్టం పోతే
నాల్ హ్మ్మ్ ఇప్పుడు అట్లా అయిపోయింది చానా
హ్మ్
అ ఉమ్ ఉహు చెప్పాల ఆ ప్రజ
ఇప్పుడు వానలు వస్తన్నాయి వేసే పంట కూడా ఇప్పుడుప్పుడు స్టార్ట్ అవుతాయి ఎవరన్నా వరి మడి ఇట్లా వరి అందు
జూన్ మంత్ ఆ టుమారో నుంచి జూన్ మంత్ స్టార్ట్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తా
హ్మ్ స్టార్ట్ చేస్
ఆ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే జూన్ జులై ఆగస్టు ఈ త్రీ మంత్స్ లో ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ చిన్న మొలకల నుంచి స్టార్ట్ అయితేనే అవి నెలకి అతుకునేది బాగా ఇప్పుడు పెద్దగా అయిపోయి చేతికొచ్చే అట్ల చేసుకున్నారనుకో పంట నష్టం వస్తుంది
వానాలు పడి పడినా ఒక రకంగా మంచిదే ఏమన్ తే గాలి ఒకటి పెట్టకుండా ఉంటే బాగుంటది వానలు పన్నయంటే మనం హ్మ్ పెట్టీ ఇప్ బోర్ నీళ్ళలకు వాన నీళ్ళలకు తేడా వస్తది పంట వాన పడ వాన నీళ్లకు పంట ఒకలాగ వస్తది మన బోర్ నీళ్లకు పంట ఒకలాగ వస్తా ఉమ్ ఇట్లా ఇవి కూడా ఉన్నాయి తేడాలో ఇట్లా వానల కాలం పెట్టుకున్నాం అంటే పంట ఒకలాగ వస్తుంది మనకు
అవును ఈ దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది వర్షాకాలం పెట్టుకుంటే ఎండాకాలం పెట్టుకుంటే దిగుబడి తక్కువ వచ్చేది
ఏమంటే గాలి పెట్టకోకుండా ఇట్లా ఉన్నాయంటెనా పంటకు నష్టం రాదు, లేదంటే మాత్రము నష్టమస్తాది
ఉమ్ సరేలేమా ఉండనా
ఉమ్ సరేకా
ఉమ్